అదా
ఏం చేయట్లేక్క ఏం చేస్తున్నారు మీరు
ఇప్పుడే ఎగ్జామ్ అయిపోయింది మాది
అవునా ఎలా ‌రాసార్
ఆ ఓకే ఓకే
ఎందుకలా
ఎంత రాసిన కూడా వాళ్ళు షార్ట్ లిస్ట్ చేయాల అనుకున్నా నేమ్స్ నే షార్ట్ లిస్ట్ చేస్తారు కంపెనీ వాళ్ళు ఇంకా ఇంకా ఏం చేస్తాం ఆ ఆన్లైనే
ఆ ఓకే నీ ముందు వేరే ఫోన్ తీసుకొని వేరే ఫోన్ తీసుకొని కా
అంతే కాపి చేసిన షార్ట్లిస్ట్ కా అట్లే మరి సేమ్ సేమ్ మిహన్ సస్ పెట్టినా కూడా కాట్లే ఏం చేస్తావు మరి ఇగ
అయినా
ర్యాండమ్ గా పిక్ చేస్తున్నారు వాళ్ళు క ఉ సిజిపిఏ బట్టి అట్లా చేస్తారు అంట ఇగ
ఆహా తిన్నారా ఆఫ్టర్నూన్ లంచ్ చేసారా
తను
ఉ చేస్ ఏంటి స్పెషల్ టుడే వెళ్ళొచినాక్క
ఉ హు అది ఏమియితే తన మ్యాంగో పికిల్ వేసుకొని తిన్న నాకు మధ్యాహ్నం కాది నచ్చక ఆ నువ్వేం తిన్నావ్
మాది పప్పు
హా ఇప్పుడు నైట్ డిన్నర్ ఏం్ చేస్తారు డిఫరెంట్ డిఫరెంట్ా లేకపోతే వీక్ పక్కా వీక్
ఆహా లేదు లేదు డిఫరెంట్ ఆ ఇష్టన్నాద్ ఇష్టం ఉడిన్నప్పుడు ఇష్టమున్న కరి అస్
మలికాకకాయి అస్త రిమోలే
అది నిన్ననే అయిపోయింది నిన్ననే అయిపోయింది నాకు తెలిసి నాకు తెలిసి ఈరోోజు శ మ్మగడ్డ చేస్తారేమో ఈ రోజు కూడా
వాహ అన్నీ తిననీ కయ్ చేస్తే ఎట్లా అసలు
అవు ను గోర్ చికుడయా ఇంకా తింటారు అక్క కాని మనం తినలేం మా రూమ్ లోనే కాకరకాయ ఫేవరెట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అవి ఎట్లా థీమ్ టారో ఏమో అర్థమే కాదు అసలు.
ఇంట్లో తింటావా కాకరకాయ
అవా అసలే నే ఇంట్లో కూడా తినను నేను. ఉ
కలవట్లేదు కాబట్ టిగా ఇక్కడ కూడా తినం అంతే అది.
ప్లేస్ ఇంకా షామాగడ్డ కూడా. ఆక్చులీ ఏమైదాన్ నేను ఒకసారి అరీస్ సాంబార్ అనుకోని సామగడ్డ పెట్టుకున్నాను. ఉన్నా కదా అనేసి తిన్నాను. ఆ జూడాల సి హాఫ్ నావర్ తిన్నాను హాఫ్న్ అవర్ తర్వాత నా కళ్ళు. మాస్తుూ వండుతున్నాయి ఆ తిన్నందుకు సచం ఇంకా. నెక్స్ట్ ఆ రోజు నైట్ అంతా అలానే ఉండేయి ఎప్పుడైతే హాస్పిటల్ వేళ్ళినా అప్పుడే సెట్ అయింది.
ఆహా
నాయిస్ వొస్తోంది ఘోరంగ స్ట్రగుల్ అయి పోయేను
అనిపిస్తది అప్పుడప్పుడు సెన్సిటివ్ ఉండొద్దు అని
ఘోరం అయింది అబ్బ నాకు పరిస్థితి అయితే
అందుకే కొత్త కొత్త కర్రీస్ ట్రై చేయాలంటే భయం అయితా ఉంటంది అ
ఆ రోజు నైట్ అంతా నాకు అస్సల్ నిద్ర లేదు అసలు ఎంత వాటర్తో ఎంత కూల్ ఉంచిన హైస్ ని అట్లనే అవుతున్నాయి
అయ్యో
అప్పట్నుంచి నేనాసలా కర్రీ జోలి కూడా వెల్లను
డాక్టర్ మన్నారు మరి
హ అది తినొద్దని చెప్పిర్రు ప్లేస్ ఇంకా ఐ డ్రాప్స్ ఇచ్చిండ్రు ఊమ్ అట్లా అయింది ఇంకా గోట్ చి ఇక్కడే చేస్తారా మీ హాస్టల్లో
ఆ చేస్తారు బట్ అ అది కూడా నచ్చదు నాకు
నాకు కూడా అంతే
అసలు ఏం కర్రీస్ నచ్చవు ఆలు ఒక్కటే నచ్చుతుంది నాకు అది కూడా మా హాస్టల్ లో చెయొద్దు ఇం ఇంట్ల చేస్తేనే తింటా
అవును హాస్టల్లో ఈ మధ్య మా హాస్టల్ స్టార్టింగ్ లో మంచిగా మంచిగానే చేసే వాళ్ళు ఈ మధ్య అసలేం మంచి చేయట్లే కరీస్
అవునా మరీ వెకేట్ చేసి చండి వేర హస్టలు వెళ్ళిపోండి
అ కొంచెం నేను ఏం అనుకున్నా అన్ని ఇక్కనయి ఈ హాస్టల్ లో కొంచెం బెటర్ ఉన్నాయి అక్క స్టార్టింగ్ లో వచ్చినప్పుడు కర్రీస్ రీసెంట్ నేన్ టూ వీక్స్ టెన్ డేస్ అవుతుంది కది సేమ్ మంచి ఎట్ల వస్తయి
అవున పికిల్స్ బత్కె అయిపోద్ది లె
ఆవును
మళ్ళీ గ్యాస్ షార్టేజ్ వల్ల ఏమన్నా అంటే గ్యాస్ షార్ట్
అవును అదొకటే అంటున్నారు ఇంక మా ఫ్రెండ్ వాళ్ళ హాస్టల్ జూలై అయితే గ్యాస్ ఎన్ని డేస్ వస్త అయితే అన్ని డేస్ ఇగ ఫుడ్ చేసి పెడ్తాం తర్వాత త చెయ్యమని అన్నారంట
ఆహ
ఊహ్ తర్వత ఎల్లిపోవాలంటే ఇంక తొ వాల్లు వ్యాకేట్ చేయాలంటా అట్ల వ్యాకేట్ చేసె ఎలా వెళ్ళిపోతరు వాళ్ళంతా
ఆ ఎక్కడకనేళ్తదసలు ఉంటారు ఇగ కొంత మంది
అవును
వాళ్ళకి హాస్టల్ ఉన్నంత వరకే వాల్యూ ఇస్తరు వన్స్ మనం వెళ్ళాలి అని అనుకుంటాం అనుకో అస్సలు ఉంచుకోరు హాస్టల్ ఓనర్స్ డిఫరెంట్గా బిహేవ్ చేసి ఇస్తర్ మనతో ఇగ
ప్లెస్ ఇంకా మనం ఇప్ ఇప్పుడ్నుంచ్ తో ఉన్న వాళ్ళని ఆ ఎట్లా ట్రీట్ చేస్తారు కొత్తగ వచ్చిన వాళ్ళతోనె ఎంత మంచిగా మాట్లాడతారంటే చిరాక్ లేస్తది వాళ్ళని చూసినప్పుడు
ఉమ్
ఉమ్ మ హాస్టల్ లో ఒనరంకులు అట్లనే చేస్తాడు సోది ఎసుడు అంత ద సోది అనిపిస్తది.
ఉమ్ టిఫిన్స్ చేస్తలేదా అయి. ఇప్పుడు ఇంకా.
చేస్తున్నారు చేస్తున్నారు. నిన్ననే దోస చేసిండ్రు ఉమ్.
త్రైస్ ఇక అంతే ఉంటదిలే.
ఉమ్ అవును.
ఉమ్.
మీకు.
మాకు చేస్తున్నారు. డైలీ చేస్తున్నారు మరి. గ్యాస్ గ్యాస్ వచ్చు వచ్చినట్లుంది అందుకని చేస్తున్నారు మొ.
అదే ఉమ్మ్ ఇలా రైస్ కరీస్ కట్టల పోయి మీద అన్. కొన్ని టిఫిన్స్. గ్యాస్ పైన చేస్తే అయిపోతది. స్టవ్ పైన. టిఫిన్స్ అంటే మనం ఈ బోండా ఇంకా పూరి అంటే కట్టెల మీద చేయొచ్చు. కాని దోశ, చపాతి. పిచ్చ చేయలేం కదా.
ఆహా వాటికి సపరేట్. ఉండాల్సిందే. జపాన్ లో ఉమ్.
వాటికే ఇంత ఎక్. త్రీ అవర్స్ పడుతది.
అండ్ ఆహ్ కట్టల్. పొయ్యి దగ్గర కూర్చొని కూడా కూర్చోలేదు ఇల్లా అయితే ఇం. ఇంకా గ్యాస్ కి అలవాటు పడిపోయి అంతా. అయినా అది మొత్తం హాస్టల్ అంతా స్మెల్ వస్తుంది. అ కట్టెళపొయ్యి పెట్టినప్పటి నుండి అసలు మాకు.
అవి ఇంత కళ్లు మండుతాయి అక్కపోగకి.
నార్మల్ గా మనం భోగి అప్పుడే మనకు ఎట్లానో అన్. ఇప్పిస్తా ఉంటది అవి వేస్తే ఉమ్. ఇప్పుడు ఇంకా చాలి ఉంటది కదా సెర్ట్ అవుతుండే.
సమ్మర్స్.
ఆ మొత్తం ఇంకా పోగంత చుట్టుకుంటే వేడి వేడి అయిపోతం మనం కూడా అ
మ్మ్
చెప్పరా
ఇప్పుడు ఏం చేసా మ్మ్ చెప్పింది అక్క
డైలీ చెప్తరా
డైలీ చెప్తరు డైలీ అయితే క్లాసెస్ వినాల్స్ వస్తుంది ఆక్చువల్గా ఈరోజు క్లాసెస్ స్కిప్ చేద్దామనేసి మేమందరం ఒక దగ్గర కూర్చొని ఉన్నం సీసీ కెమెరా చూసి సార్ పైకోచ్చి
అయ్యో
వైస్ ప్రిన్సిపాల్ ద ఇక్కడ అన్నారు ఏదో ఒకటి చెప్పం సర్ రూమ్ లో ఆ రూమ్ లో ఫ్యాన్ రావట్లేదు అందుకోసమే ఇక్కడ కూర్చున్నాం అంటే అంటే అందరికి ఫ్యాన్ అస్ స్తది మీకు రాదా అనేస్కున్ మమ్మల్ని కిందిక్ పంపిచేశినా
అయినా ప్రిన్సిపల్లు పు అట్లా రావద్దు
ఆహ్ వాళ్లు ఎమ్ వర్క్ ఉంటదక్ కా నార్మల్ గా సిసి గార ఈగా సి సి కెమెరాను చూసుకుంటనే ఉంటారు
ఆ అట్లా టైం పాస్ చేసే ఫ్యాకల్టీని తిట్టొచ్చుగా మరి కల్టీని ఏమనరు మళ్ళీ
ప్లస్ ఇంకేంటీ మా బ్యాచ్చనే తిడుతారు అందరూ మీరు ఫ్రెంటా ల లాస్ట్ బెంచా
హ హా.
అక్క మీరు ఫ్రంట్ బెంచా లాస్ట్ బెంచా చెప్పండి
నేనా
మ్మ్
ప్లేస్ దొరు నేను లాస్ట్ బెంచే కానీ నాకు ప్లేస్ దొరకదు మేము లేట్ పోయేసరికి ఫస్ట్ బెంచ్ దొరుకుతాది మాకు. స్కూలింగ్ వరకు లాస్ట్ బెంచే మేము
అవున మేమ్ ఇన్ హ్మ్ లేదు సు స్కూల్లో నేను ఫస్ట్ బెంచ్ లో ఉండేదాని ఆహా సుమ కుసుమ స్కూల్ దగ్గరే ఉండేయి కాబట్టి మా మమ్మీ వచ్చి చెప్పేది స్టఫ్ ఫస్ట్ బేంచ్ లోనే కూర్చోబెట్టండి ఫస్ట్ బేంచ్ లోనే కూర్చోబెట్ టండి అనేసి నేను ఇగ స్కూల్ మొత్తం ఫస్ట్ ఫస్ట్ బెంచ్ లోనే కూర్చునేదాన్ని ఇంటర్ లో మాత్రం ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ కూర్ కూర్చునే వాళ్ళం ఇది మాది సప్ ఇదే బేన్ చు అనేసి అదేం లేదు ఎక్కడ పడితే అక్కడ కూర్చునే వాళ్ళం ఫార్మసీకి వచ్ చ్చిన ఆ లాస్ట్ బెంచే లాస్ట్ బెంచ్ చ్ అందరికి టార్గెట్ చేస్
అందరు లాస్ట్ బెంచ్ టార్గెట్ చేస్తారు
మేము ఒక నైన్ మెంబర్స్ ఉంటాం.
ఆ
అయితే మొత్తం ఎయిట్ బేంచ్స్ మావి అస్ ఎయిట ఆ ఫోర్ బెంచెస్
ఆహా
ఫోర్ బెంచెస్ లో ఇగ అది మాకే ఆ ప్లేస్ మొత్తం ఈ లైన్స్ టూ మాకే ఫోర్ బెంచెస్ లో ఎవరు కూర్చోర్ ఆహా ఎవ్వరు కూర్చోరు
ఓన్లీ ఎగ్జామ్స్ టైమ్ లో మాత్రమే గూర్చుంటారు గాని మిగతా టైమ్ లో ఎవరు కూర్చోరు ఆ బెంచ్ లో నేను గూడా ముందు ఎంత ప్లేస్ నువ్వు గూడా అక్కడే కూర్చుంటవ్
పస్ బెంచ్ లో గూచ్చున్నా అంతే సరే లాస్ట్ బెంచ్ లో గూచ్చున్నా అంతేగా ఆ
మాది గర్ల్స్ ఒక నైన్ మెంబర్స్ ఓకే అక్క
మ్ ఇదే నంబరేనా